ఏం చేస్తున్నావే
ఎం లేద్ డిస్టర్బెన్స్ వస్తుంది నిది
ఏ డిస్టబెన్స్ వస్తుంది
గర్ గర్ ఉంటుంది నీ ఫోన్
ఆ ఇగ ఫోన్ ప్రాబ్లమ్ ఫోన్ ఖరాబ్ అయింది కొత్తది తీసుకోవాలి వాటర్ ల పడ్డది మొన్న
అవునా ఏం చేస్తున్నారు మరి
దు ఇంతసేపు కరెంట్ పోయింది అసలు వన్ అవర్ నుంచి కరెంట్ లేదు దోమలు కుడుతున్నాయి అసలు వాటర్ లేవు తాగదాం అంటే అని ఇగ వాటర్కి వచ్చినం ఇట్లా మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు కదా అన్నట్టు వాటర్కి వచ్చాం ఏం చేస్తున్నావే
పడుతుందా
వినబడుతుందియే ఏం చేస్తున్నావు
తిరుగకు ఒక్కదగ్గరే ఉండు
ఇప్పుడు ఓకేనా
ఇప్పుడు పోయింది మళ్ళీ
ఇప్పుడు ఓకేనా ఇక్కడ వాటర్కి వచ్చినామే
మళ్ళీ నడుస్తున్నావా
ఆ లేదు ఇక్కడ ఆగిన ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే నడుస్ స్తుంటే డిస్టర్బెన్స్ వస్తుంది ఇందులో ఎందుకో
ఆ ఇగ ఫోన్ పాడైంది ఎట్లనో ఏమొ ఇది
అవునా ఎక్కడికేల్లిల్లు మరి
ఇక్కడే ఇక్కడ బోరుంటదిగా మా దగ్గర
ఆ అక్కడికి వాట ర్ కుపొఇళ్ల
బోరు దగ్గర వాటర్ కొచ్చినం
గింత నైట్ల పొఇళ్లేందుకు మరి
అసలు ఇంతసేపు పవర్ లేదు వన్ అవర్ నుంచి సెవెన్ సిక్స్ ఫార్టీ కట్లా పోయింది పవర్ ఇప్పుడు వచ్చింది
బిఫోర్ ఏం చేసిళ్ళు మరి
ఇంగా బిఫోర్ ఏమో మరి ఇగ పిల్లల్ని ఎసుకొని ఏం పని చేసిందో ఏమో మరి పులంకాడికి పో్యెచిర్రు కావచ్చు
ఆ ఇగ ఉంటందిలే ఏదో ఒక పని ఉంటది కదా పాపకి
ఆ ఇగ ఇద్దరు చిన్న పిల్లలు అన్నప్పుడు పని కూడా ఉంటది కదా
అదే అదే అంతగానం పనే ఉంటుది ఏం చేస్తారట వాళ్ళు వాళ్ళ హస్బెండ్
ఏం లెద్ అక్కడ మా దగ్గర పాల కేేంద్రం దగ్గర అది ఉంది కదా సిమెంట్ది గోడం
ఆ అందులో చెస్
అందులో ఎస్
ఇంకో అన్న కూడాళ్నే చేస్తారు కదా
ఇంకో అన్న కూడా అల్లనే చేత్తడు ఇంకో అన్న కూడా అల్నే చేత్తడు
ఓ అంతమనుదర మనల్ని జూసింద్రా వీలేపుడన్న
చాలసార్లు చూసిర్ ఉ
అవునా
రోజు ఉత్తరాలు
ఆ
రో చూప్తారు
వచ్చి వాళ్ళిలలోచెప్తర అట
లేదు వాళ్ళు చూత్తరు నేను వాళ్ళ వి జూత్త కదా వాళ్ళు చూత్త నే ఉండరు
అవునా ఎట్లా మరి ఎప్పుడు మాట్లాడుతావు మరి ఏట్లా
మాట్లాడతా నీక్ఇప్పుడే దొరికిందా
ఇప్పుడే దొరికింది
సందుదొరికితే అ టమ్
ఇక అందరుూస్తాలు ఆయన కూడా షేమ్ అంతేగద
ఆ అనిపిస్తులేగానీ ఏం చేద్దామా
వై థిస్ అనే
వై దిస్ దిస్ దస్ దట్ దట్ ఏన్ని అనుకున్నా కూడా ఉంటది కొంచెం అంతే కదా మరి కళ్యాణం వచ్చినా కక్ వచ్చినా ఆగదు అంటారు కదా ఏదైనా అయ్యే రోజ్ అయిత
ముసలోలు ఆయితే ట్టాలి కదా
ఆ హలో నిన్న మస్తు ఘోరంగా
వేసుకోవాలి ఎన్నిసార్లు అయినా వేసుకోవాలి పిల్ల కావాలన్నప్పుడు
ఇగ రంగు ఎస్ కుడా అయితండి వాళ్ళ డాడీ పోలిక అనుకుంటా
ఉ అవునట ఎవరిది వాళ్ళే చెపుకోవలట
ఏం చేద్దాం
అట్లే మనల్ని ఎవరు గుర్తించరట మనల్ని మనమే చే
గుర్తుంచుకోవాలి ఎవరిని ఒకరినోకరు లే చెపరు మనం మనస్వతహాగా
లేపుకోవడం జరిగాలి లి లేపాలి అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయా ఇప్పుడు నీ అకౌంట్ లో
ఫిఫ్టీన్ కాదు నైన్టీన్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయితాయి
ఇ ట్వంటీ రూపీస్ అయితే ఇంకా ఇంకా ఫోర్ రూపీస్ కావాలా నీకు
ఆ ఇంకోొ ఫోర్ రూపీస్ అయితే రౌండ్ ఫిగర్ అయిత
ఆ అన్నను అడుగుతా అనీ అన్నావ్ కదా నువ్వు
ఏమో ఇకా అడగాలి అడగడం బదులు ఈమా అకౌంట్ నుంచనే కొడుతాయి అయిపోతాడు
ఈ నైట్ అయింది కదా ఎయిట్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అంటారు
అంటే ఈ రోజు అని కాదు రేపన పో
ఆ రే ఓకేగాని ఏ ఏల్తున్నావ్ మరి రేపు నువ్వు
రేపు పనికినికిెళ్ళాలి ఒక బాబాయ్ ఫోన్ చెప్పి అన బావో కూడా ఫోన్ చేసి ఏ పనికి పో పని దొరుకుత దొరికింది లేదా లేదు కాగాని నువ్వు ఇబ్బంది పడతావు రెండు రోజు నుంచి ఇంటి దగ్గరుండి నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తుడు నా కూడా ఖర్చులోకి ఇబ్బంది అయితలేదా ఇవాళ చూసినావా కనీసానికి చికెన్ తీసుకుందాం అన్న నా దగ్గర వేరే బాబాయ్ ఉండే రమ్మన్నాడు బాబాయి బాబాయీ ఆయన ఎన్ని రోజుల నుంచి రమ్మంటే మూడు నెలల నుంచి రమ్మనాడు నేనే పోతలేను ఇయ్యా నేనే ఫోన్ చేసి ఉన్నా అని చెప్పి అడిగి మారి పోతున్నా ఆయన కూడా కొంచెం ఇబ్బంది ఉన్నది పోయి వస్తె అయిపోతది కదా పాప
పోత అయిపోదు ఎట్లా మరి రేపు నేను ఆ లేదు నేను ఎట్లాగ మ రేపు ఇంటికి వస్తా కదా
రేపు సెకన్ సాటర్డే కదా ఎందుకు రావడం
అవు ఇది టాస్క్ వినే చూసుకుంటే అయిపోతుంది ఇక్కడనే ఉంటే చికెన్ ఇయడు ఏం లేదు ఆతు ఇంటస
ఎవరిదైనా చేసుకొని చేసేసుకోరాాలి
అట్లాగ ఇంకా ఫోర్ ఉన్నాయి కదా నేను నీకుడు ఆ లడ్డుది నెంబరు ఉంది కదా నీ దాంట్లో లడ్డు నెంబర్ కాల్జి నేను అక్కడికి వెళ్ళి ఏ తన నాటలకి వెళ్ళ నేను మాట్లా ఆ రెండు అయినాయి
రొన్నానే ఆమెే
ఆ టూ రూపీస్ వచ్చింది నీకు ఇంకా
ఆ ఓకే, ఇం అయితే ఇవాళ మధ్యానం వస్స్ వ్ కదా ఇయల వస్సవ్ కదా ఐథింక్ నా థెల్సి ఆఫ్టర్నూన్ అది వెలికట్టల్నొ ఉంటాది అనుకుంటా పని
ఓకే
ఆ ఉంటే నేను వచ్చి నాకు ఒకసారి కాల్ చేస్సే, ఆ ఫ్రీ ఉన్నన్న టైంలో నాకు కాల్ చే కాల్ లేస్సే నేనుచ్చి మొబైల్ ఇచ్చిపొత
ఒకవేళ ఊర్లో ఉంటేనేమో అట్ల జెయ్యి ఊర్లో లేక్పోతే నేన తన్ దగ్గరికి ఎళ్తా
ఏ వొద్దు ఓంమోరియస్ త్ ఎందుకు అంత అవస్రం లే
అే
డబ్బులు ఉంటున్నయ్ పోతెపోయ్ నయ్ కానీ, ఆమె దగ్గర పోయి బెగ్గింగ్ లాగా చేయడం నాకు నచ్చద్.
అట్లాంటవా
ఆ ఇంత వరకు చేస్న మొత్తం వేస్టెన నాక్ పర్లేద్ ఎవ్వరాక వచ్చిన, పంత్తవందలు పొయ్నయ్ ఇంగా గాని నాకు ఆమె దగ్గర పోయి అజ్జి
ఓకే ఓకే ఏం క
కొంచెం మీది పోతది ఎట్లాన్ ఇప్పుడు అందరు చెప్తుంని నీ నాకు రావడం వల్ల ఎవ్వరురాకన మాట్లాడుతుంది చెప్తుంది వాళ్ళ ఆయనకి
ఏమని
నేనే మీ అందరికి నాదే రిఫరెన్స్ ఉంటది మీరు, ఆ కూదురు మాడాడుకోవద్దు సంజ్య మారుకోలి నాకొస్సది మాట ఇదని చెప్తుంది, ఎమ్మెల్యే ఇవొదొ పెద్ద సిఓ అన్నయ్ సివిఓ అయినట్టు
అయినా నీది రిఫరెన్స్ నాదే ఉంటది ఆమెది ఏం ఉండదు గానీ
ఇక నేనేగ ఆమె ఏవో చెప్పుకుంటాంది పాపం ఇక, మనంవేమి డిస్సప్పాయింట్ చేయాలని అవున్రా ఆమెరా మనకు మేనేజర్ అని నే అన్న తియ్యనవ్వుతాది, సమర పడతంది అన్ అప్పటికి వాడు మాట్లడుతున్న మధ్యలో మాట్లాడు ట్
అంత ఇందు కుమారే ఆ అర్థమైంది అర్థమైంనీ ఒకవేళ, అంత ఇందుకు మరి హా ఇంకా వేరే వాళ్ళ దాంట్లోనైనా ఎవరి దాంట్లోనైనా ఇన్స్టాల్ లేసి మాట్లాడుకుంటే సరిపోతది రెండి.
అదే సరిపెయిద్ది అంత అవసరం లే, నీకు చెల్లెకు నీకు కొంచెం టచ్ లేదు కాబట్టి, చెల్లె నాకు అసలు ఒక్కసారి కూడా అది లేదు అని ఒకటేసారి చూస్నం మనం ఇ మళ్ళ జూల్లే కదా, ఏ మేము చనిపిసత్తె నా తర్వాత పజ్ స్నవ్ అనేగా ఆ పోర్ నన్ను అంటన్నరు.
పరిచయం లేకపోతే ఏ, ఏదో ఒకరు మాట్లా తే పేద దానికి పర్చయం కావాలా
ఇంగా ఉంటదిగా నేన్ చెప్పినా కదా, ఇంటినం మురిగినొళ్ళకు వాళ్ళకు ఏం తెలుస్సది చెప్పు బయట ప్ర పంచం లెక్క మంచి కలిసిపోయ్ ఉండాలె మనషుల్ తోటి అలాంటివి ఉండదు అన్నటు
అవును బ్రెయిన్ ఖరాబ్ అయింద అని చెప్పి నవు కదా నువ్వు నేను మర్చిపోనా
అవును నిజంగానే అయ్యింది అల్ అబ్జర్వ్ చేస్తలేగాద ఆల్ రోల్ అయితే పిచ్చిది అయిపోతుది
అ హా నాకు డబ్బులు వస్తాయ అని చెప్పినా కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళే అని చెప్పినాప్పు ఎందుకు మాట్లాడితే ఏమన్నా పని చేశవ ఇంటి కడ
అసలు ఏది వద్దు అనే అదే ఓక సన్యాసిలాగాయి పోతుంది మొన్న ఏమైన్నాడికి మొన్నడికి మొన్న ఫోన్ మాడుతుంటే అన్నమ్ మీరు మ్యారేజ్ అయిపోయియాక మమ్మల్ని ఇస్తున్నాను తీసుకళ దాదుకోలేన్న నాకు పిచ్చిలు ఎత్తంది ఏంటి అది ఇది అంటున్నారు ఆయన అదే నను ఏదద్దు నన్ను సదుకొండ్లన్న అన్న ప్లీజ్ అన్న అంటా
ఎందుకు అంతగానం ఏమనిపించిందంటే మారమకి
ఇంకా నాకు వద్ద అనిపిస్తుంది అంటే ఇప్పటిక టూ త్రీ వచ్చి ఇట్లా క్యాన్సల్ అవ్వడం స్టా ఒడేమో మనీ దగ్గర ఇబ్బంది పెట్టడం ఇంకొకయనా ఓకే గాని విలేజ్ కొంచెం నేమ్ కొంచెం బ్యాడ్ నేమ్ ఉంటాంది ఇల్ల ఊరుకు
అదే చెప్పినవ్వు చెప్పి
ఆ అట్లా కొంచెం అది చాలా ప్రాబ్లం అవుతుంది ఆయన ఓకే యాజ్ ఎ పర్సన్గా ఏజ్లో అంత ఓకే కాకపోతే ఆయన ఏం చేస్తుండంటే వాళ్ళ విలేజ్లోనే ఇల్లు కట్టుకుంటుండు ఓన్ హౌస్
కట్టాఆయన మంచిగా ఉంటే చాలుగాని అవన్నీ ఎందుకు
అ లేదు ఇగా ఊరి పేరు ఎక్కడ చెప్పు